హలో
అలో
హాయె హాయ్ హాయ్ అండి బావున్నారా అండి
బాగున్నామండి
ఏం జేసు అవునండి బావున్నామండి ఏం జేస్తున్నారాండి తిన్నారా అండి
ఇప్పుడే తిన్నామండి మా బాబు స్కూల్ నుంచి వచ్చాడు వన్ టైమే ఉంది ఇవాళ
ఆహాహాహ ఓకే ఓకే
ఇప్పుడే ఆయనకు స్నానం పోసి అన్నం తినిపిచానండి అన్నం తిని అతను ఇగ సెల్ చూసుకుంటాండు నేన్ అన్నం తిన్న ఇప్పుడే
ఓకే ఓకే ఓకే ఓకే ఏం చేస్తారండి
ఇయాలా ఒంకాయ కరీ అండి నమండి
ఎట్లుందండి అక్కడ వెదరు
ఉ బాగా చల్లగా ఉంది వర్షం అస్తుంది
ఓకే ఓకే ఓకే
బాగా వర్షం వస్తుందండి మీకే వస్తుందా
అవునండి వస్తుందండి
అవునా
అవునండ్ అవునండి తిన్నామండి తినే మీతో సంభాషిస్తున్నమండి
అవునా అండి
అవునండి
ఉహు చలి వెడుతుందండి ఫ్యాన్ ఏసుకోకుంటేమో అవేమంటలు ఈగలాంటలా
అవునవునవును
అవి వస్తువున్నాయి
ఉ హు హు హ్
ఆ
ఓకే ఓకే
ఏం కర్రీ వండిర్రు అండి.
ఆ ఇవాళ పప్పు చేసానండి. బెండి ఫ్రై చేసాను.
అవునా అండి.
అవునండి.
మ్ హూ
ఇంకా అండి
ఇంకేం లేదండి మా మామయ్య గారు వచ్చారు ఇటు
ఆ అందు గురించే మీరు ఎక్కువ మాట్లాడలేకపోతున్నారా?
ఆ అతను ఉన్నాడు ఎట్లా మాట్లాడాలి అని ఆయన గురించి అడుగుతున్నా. నేను అంటాలేనండి. మా ఆయన అటు ఉండె కదా అయితే అతనికి పిలిచేటందుకు వచ్చిండు ఇటు వచ్చే వరకు వర్షం వచ్చేసింది.
అరే
ఆ అయితే అన్నం తిను అంటే తినా అన్నాడు.
ఆహా, హా
మళ్ళా తినండి అని నేనే అన్నా. వంకాయ కూర అంటే ఆయనకి ఇష్టం.
ఆహా! ఓకే
అయితే ఒక గుడ్డు ఆమ్లెట్ ఏసి ఇవ్వు అన్నాడు.
ఆహా
అంటే నేనేం చేసినా ఉస్మత్ దాలో నేనేమన్నా మా దగ్గర అయితే డబ్బులు లేవు నా దగ్గర
ఆ
మీరి ఇస్తే పోయి తెస్తాను. మాకు ఇంకా అయితాది మీకు ఇంకా అయితాది అన్నా అండి.
అసలు ఇట్లనే అన్నారా అండి?
ఆ అంటే నా దగ్గర లేవు ఇప్పుడు అన్నా నేను.
ఆహా! హా
అంటే సరే నా దగ్గర ఉన్నాయి. నేను ఇస్తా వెళ్ళు అని అన్నారు. మూడు ఎగ్గులు తెచానండి. అతనికి ఒక టేసి ఇచ్చాను.
ఆహా
మా ఆయన గారు నేను సగం సగం తిన్నామండి. మా బాబుకు ఒకటి వేసి ఇచ్చాను. అయితే అది ఏమైంది అది ఆయనకు ఏమద్దు అండి ఆనియన్ వద్దు ఏమి వేసియద్దు అ కొంచెం ఉప్పు వేసి లైట్గా కారం వేసి అంటే కారం వేయకుండా కూడా మంచిదే అతనికి. అయితే వేసియ్యాలి అది ఏమైంది నేను మాట్లాడుతాంటే అట్టు మాడిందండి అది.
అయ్యయ్యో
అది మాడితే నేను తిన అని సగం తినలే.
అయ్యో
హ్ తినకుంటే మళ్ళా వెళ్లి ఒక ఎగ్ తెచ్చి మళ్ళా ఇగ దాంట్లో కారం మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ పాస్ ట కొంచం చికన్ పౌడర్. అవన్నీ కొంచెం లైట్ లైట్ ఏసి కలిపిచ్చి ఇప్పుడు ఏసి ఇచ్చానండి ఇప్పుడు మళ్ళా.
అయ్యయ్యో
వేస్తే తిన్నాడా అండి ఇగా డబల్ డబల్ పని అయింది అది కొంచెం మాడింది మాత్ తమ్మకి ఇచ్చేశామండి
ఆహా నువు నోట్లో బుక్కపెడితే అయిపోతుండే.
ఇగా పాపం ఆమె ఇంకా అన్నం తిన్లే కదా అండి అట్లా తింటే మంచిగుండదండి. ఆమె తినకుంటే తింటుండే అది ఏం చేశేశ్ శానూ మా అత్తమ్మ గారికి ఇచ్చేశానండి మా ఆయన నేను. షేర్ చేసుకున్నం సగం సగం అదే
ఓకే ఓకే ఓకే ఓకే ఏం చేస్తారండి మరి సాయంత్ త్రం ఇవాళా సాటర్డే
ఇయ్యాలా సాయంత్రం ఎగ్ అండుకుంటుండే గానీ ఇవాళ ఇప్పుడు ఆమ్లెట్లు అయిపోయినయి అద్దు వేడి అయి తది మళ్ళా
ఆహాహా హా హా ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే
సాయంత్రమ్మ్ ఇది ఏమంటర్ బొంమ్డీలు బొంమ్డీలు
ఆహాహా
అవి ఉన్నాయండీ రెండు టమాటాలు మూడు టమాటాల్ కోసి బొంమ్డీలు వండుతానండి ఇవాళా.
ఓకే ఓకే ఓకే
ఇయ్యాలా వంకాయ కూర ఎట్లా కుదిరిందంటే చాలా బాగా కుదిరిందండి.
ఆ ఓకే ఓకే ఓకే కడుపు నిండా తిన్నారా మరి.
కడుపు నిండా తినేశాన్ అండి అన్నం ఇగా
ఆహా హా హా హా హా ఓక్
అసలు ఈ వర్షానికీ ఏమైనా ఏమైనా తినబుద్ధి అయితదండీ.
అవునండీ ఫస్ట్ ఏం తినేటోళ్ళండి ఫస్టు
ఫస్టూ మేమూ కార పూసలు ఏస్తుండే అండి ఏసి ఉంచుకుంటుండే కిలోనరా.
ఆహా
అద్దాలు గారేల్ కిలో చేసుకుంటుండే అండి
ఈ వర్షానికి
ఆ వర్షానికే చెప్తున్నా అవ్వీ బెడ్ల పని కొనీ మంచిగా సెల్లు చూసుకుంటా తింటామండి
ఆహాహాహా
ఇప్పుడు వర్షం వస్తాంది అయితే ఏం లెవ్వు మునుపు మంచిగా తింటుండే ఇప్పుడు ఏమి ఇంకా అంత ఏదో అయిప్ పొయిందీ అంటున్నా మా ఆయన తోటి
అవును కరెక్టే అమ్మీ ఇగ అన్ని రోజుల్ మనం ఉండయి కదా అండి
అవును గదా అండి
మా అక్కయ్య గారిక్ తెలిసిందా మరి మీరు ఇటు వచ్చింది
ఆ తెలిసింది అండి
ఆ
ఓ అచ్చేశిందీ అబ్బా నాకు చెప్పలేదు కదా మీరు పోయిందీ.
ఆ
ఆ అని అంటుందండి
ఆ
అయి మేము పోన్ అనుకున్నాం గాని తొమ్మిదిన్నరకు తాజు బండి ఇస్తాడంటే వెళ్ళినాము అండి మేము
ఉ
అని అన్న మండి
ఆ
అంటే ఒ ఒక్క నిమిషం రెండు నిమిషాలు నిలాడి నిలాడి మాట్లాడింది వెళ్ళిపోయిందండి
ఆహా ఆ
ఆ
ఓకే
వాళ్ళు ఎక్కువ వస్తలేరు మా ఇంటికి
వాళ్ళ బాబు బర్తడే కదండి మరి దవత్ ఉందా ఇవాళ
లేదు ఏమో అండి తెలియదండి మనకి ఇగ
ఆహా ఆహా
ఆ
ఓకే
వాళ్ళు దావత్ చెప్పారు ఏమ చెప్పారు వాళ్ళు ఒక కోపం వచ్చినట్టుంది మా మీద
ఆహాహాహా
వాళ్ళట పన్నెండింటి వరకు వంకుంటారట మా ఆయనట వాళ్ళ పిల్లలనట తీసుక వెళ్ళి దించి రావాలన్నట
ఆ చుడండి ఇగ
అంటే మా ఆయన అన్నాడు మీ బండి వద్దు మీరు వద్దు నాకు
అవును
నేను నడుచుకుంట పోయిత నడుచుకుంట వస్తా
అవును
నేను వెళ్ళా నేను తీసుకు వెళ్ళాను మీ పిల్లవాళ్ళని నాకు ఇంకా ఇంకొక
ఆ
నా కనకండి అని అన్నాడు మొన్న
అవును
అంటే పలేదు వాళ్ళ ఆయన ఏందో సాఫ్ట్వేర్ జాబ్ చేసినట్టు పన్నెండింటికి పదకొండుడింటికి లేస్తేట
అ
వాళ్ళ పిల్లల అన్నట మనం
ఎందుకు చేస్తారండి అట్ల ఎవరి పిల్లలలకు వాళ్ళే చేసి తీసుకోపోవాలి వేరే వాళ్ళు నువు తీసుకోపోతారండి
వాళ్ళకు అదే తీసుకోపోవాలి తీసుకొ తేవాలి వాళ్ళదిది ఫీలింగ్స్ అట్లనే ఉంటా మా ఆయనకు కోపం వచ్చి అన్నరండి
ఉహు
వాళ్ళు ఏమంటరు నెల అస్తే ఆగనే ఆగరు మేడం
ఆహాహా ఇబ్బంది ఉంటది అయితే మన మనోళ్ళు అనేసి కొంచెం ఆర్థికంగా అర్థం చేసి కోరుకుందారు ఇట్లనే ఉంటారండి
ఇంకా బయట వాళ్ళు నయం అండి బయట వోళ్ళు ఒక ఇ కాదు మళ్ళ వీకి ఇస్తామన్నా ఇంకా చెప్పు లేకుంటారంండి మాకు పోయిన నెల ఆటలు ఆడిపించిందండి
అయ్యో
అసలు మేము అపనే ఆపము ఏది ఇంకా
ఆహా
పోయి నెల ఒక రెండు రోజులు ఆగరండి ఒక రెండే రోజులు నెల కాదు పదిహేను రోజులు కాదు పది రోజులు కాదండి
ఆ
రెండు రోజులకే నాకు ఇప్పుడు సాయంత్రం వరకు కావాలి ఎట్లింట అయి ఇడగాలన్న అందూడండి
మొన్న మీ వదిన గారు ఇచ్చారంటండి
ఏంటిదండి
ఇటు ఇచ్చారంట లోన్ లోని ఉంటే ఇచ్చారంట అయితే మా ఇంట్లో నుండి అయితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు ఆ నేను ఫస్ట్ కి పంపిస్తున్న ప్రతి మంత్ ఫైవ్ కి గడుతున్నారు ఇప్పుడేమో మూడు కదా తారీకు ఇట్లా చెప్తున్నావు నువ్వు
ఉం
అనేసి ఓ మీ వదిన మీద కోప్పడితే మీ వదిన వారేవా ఇంటికి వచ్చి తీసుకోపోయినా మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు అని ఆ చెప్పిందట చెప్పితే
ఆ
అటు ఇటు అటు ఇటు చేసింది నిన్న ఆమె గురించి చెప్పింది కదా ఆమె మూడు మూడు వేలు కొట్టి పోయింది కదా అవన్నీ జమ చేసి ఇక నిన్న ఇక్కడ ఇక్కడనే కట్టేసారండి
అవునా
ఉం
తీసుకుొని అట్లేదంట కదాని తీసుకునిక అట్లేం చేస్తదండి అమె బుద్ధి మనకి ఇలేదండి
అవును మళ్ళీ నాకు అడుగుతుంది మూడు వేలు చూడవు అట్లా అని చె స్తుందండి నేనన్నా ఏ మొన్నా ఒక రెండు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కి నేను ఒక టూ హండ్రెడ్ వడ్డీ తీసు కున్న రెండు రోజులకే రోజుకు వందాట
ఆ
నేను ఫోటో డైరెక్ట్ మెసేజ్ చూపెట్టినా ఇక చూడు నేను తీసుకున్న దానికి తీసుకున్నదాని
ఉం
అమ్మో గింత ఎవలు తీసుకుంటారు అని చెప్తాంది ఆ
మీ అకున్ కలేజ ఇసుకుంట అాలన
నేను అన్నా నాకు ఒకసారి ఐదు మీరు ఇప్పించారు దానికి ఐదు వందలు విచ్చాను కదా అట్లనే ఇట్లా అని చెప్తే సరే మరి నాకు అట్లయినా యిప్పి అంటది నాదే నాకు లేదు నీక ఎక్కడ ఇప్పిస్తా లేదు అని చెప్పినడు
అవునా అండి
మ్
ఆహా
మ్
తిన్నరా అండి మీరు మరి
ఆ తిన్నామండి ఇప్పుడు ఆడు కుంటున్నారండి ఇద్దరు చాయ్ చేస్త తున్నాం అన్నం చేస్తున్నాం అని ఆడుకుంటున్నారు
మంచిగా ఆడుకుంటున్నారండి మీ పిల్లలు
అవును ఇద్దరు ఆడుకుంటారండి ఫోన్ చూస్తారు ఇద్దరు ఆడుకుంటారు అక్క బాలేస్తది తమ్ముడు కొడుతాడు లేకపోతే వాళ్ళ డాడీ బాలేస్తే వాళ్ళు అట్లా ఆడుకుంటారండి పర్లేదు కా ఒక్కొక్కసారి కొంచెం సత ఇస్తారండి గంతే
అవున అండి మా బాబ్ బ్బు ఎం అల్లరి చేయాడండి మా బాబుకు సేల్లిస్తే కతం ఆయన లోకం ఆయనకేనండి
అంతా కూడా ఇయ్యొద్దండి కొంచెం చూసి చూసి ఇయ్యాలిగా
ఇగ బయటికేళ్ళాడు కదా అద్దు అన్నట్టుగా ఇచ్చేస్తానండి నేను
ఆ
ఇగ ఇంట్లనే ఉంటాడు బయటికేళ్ళాడండి
ఓకే ఓకే
ఓకే మీ తోటి మాట్లాడుకుంటా చుడవ తింటున్నానండి
ఓకే ఓకే ఓకే ఓకే
మొన్న మా బాబు కని చేసాను అయితే ఏమైంది దాంతా కొంచెం సాల్ట్ ఎక్కువ అయిందండి ఆ థ్యాంక్ యూ అండి